హలో
ఏం చేస్తున్నావు రా
ఏం లే ఇల్లు ఊకుతన్న
ఇంత మధ్యానమ
మధ్యానం అయితాంద మూడు
మూడుంబావ్ అయితాంది
ఆ అది మధ్యానమ
ఎండ కొడత లేద
ఇంట్లోనే ఉన్న
ఎంతైనా ఉడక ఓస్తది ఇగ మ్
న్యూస్ పేపర్లు తీసి కొత్త పేపర్లు ఏసిన
ఇల్లు కదురుతున్నావా
ఉమ్ ఇల్లాంటే కిచెన్ రూమ్ వరకు
నీ వాయిస్ కట్ బ్రేక్ అయితాంది
ఎందుకు మంచినే వత్తాంది
ఉమ్ ఇప్పుడు మంచిగుంది
ఏం చేత్తాన్నావు
ఏం లేదు ఉట్టిగనే ఉన్నా బుక్ గ్రూప్స్ కి బుక్స్ కోసం ఇప్పుడే అటు సైడ్ పోయి వచ్చిన మా ఫ్రెండ్ దగ్గర బుక్స్ ఉన్నాయంటే తెచ్చుకుందాం అని పోయినా
అవునా
ఉమ్ మ ఫ్రెండ్ వాళ్ళంటికి పోయి క్స్ తెచ్చుకున్న
ఊహు
చదువుకోవాలి
ప్పుడే అయిపోయింది
గ్రూప్స్ కి అప్లై చేయలేదా మీ అక్క
చేసింది
చేసిందా
ఆ
బుక్స్ కొన్నారా ఎమన్నా
కొన్లే ఇంకా మనకు
అవునా
ఉమ్
నేను మా ఫ్రెండ్ని అడిగినా ఇచ్చింది ఆమె రాయట్లేదంట
మా అక్క కూడా అడుగుతది ఏమో మరి ఎవరినన్నా
ఆన్లైన్ క్లాసెస్ విందామంటే ఇగో నెట్ లేదు ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఒకరోజు బుక్ అన్నా చూద్దాం లేకపోతే పీడిఎఫ్ అన్నా చేసుకుందాం అని బుక్ తెచ్చుకున్నా
అవునా
ఒక వారం తర్వాత ఇస్తా అని చెప్పి తెచ్చుకున్నా
ఆవునా మరి ఆమె చదువుకోదా
చదువుకుంటది ఆమె ఈ వన్ వీక్ పెళ్లికి పోతుందంట వాళ్ళ పిన్ని పాపది
మ్
అయితే ఇగా ఎట్లా ఊరి పోతానావ్ గా చదువుకోవుగా నాకీ అని చెప్పి తీచ్చుకున్నా ఈ వన్ వీక్ లో నేను అది ఫొటోస్ తీసుకొని పీడిఎఫ్ చేసి పెట్టుకుంటా
ఆహా
ఇప్పుడు ఆ బుక్ కోన లాంటె వెయ్యి రపాయలుంట
వామ్మో
మస్తు రేటు ఉంది మూడు బుక్కులు వత్తాన్నాయి ఆ మూడు బుక్స్ కలిపి ఒక్కదా ఏముంది వెయ్యి రూపాయలు అంట
ఆహా
ఆ వెయ్యి రూపాయలు నా దగ్గర లేవు అని ఆమెని అడిగినా ఇచ్చింది
ఆ
హు కొంట రా మరి మీ అక్కకు
మళ్ళీ ఇయ్యాల ఆమెకు
ఇయాలి కదా ఈ వన్ వీక్ లో నేను అన్ని పిడిఎఫ్స్ చేసుకొని ఆమేకిస్తా పోన్లా అన్ని ఫోటోస్ డిలీట్ చేసి సి ఐ ఫొటోస్ తీసుకొని పిడిఎఫ్ చేసి ఆమీ బుక్స్ ఆమెకిస్తా ఇంపార్టెంటి అన్ని చూసి
అవునా
హు కొంటార మీ అక్కకు
ఏమో మరి తీసుకుంటదో తీసుకోదో ఆమె ఇష్టం
ఉహు నువ్వేం ఎగ్జామ్ రాయట్లే
నేను డిగ్రీ ఇప్పుడు
అవును డిగ్రీ టెన్త్ బేసిక్ నినే పడ్డాయి క మొన్న జాబ్స్ అప్లై చేయలేదా
చేయలే
అవునా
హు
మళ్లీ పడతాయి అంట
పడితే అప్లై చేయాలి ఇసారి
మళ్ళీ పడితే అప్లై చేసుకో
చెయాలె
నీకు రిజర్వేషన్ కోట కింద వస్తది కదా
ఆ ఆ
దేనికి అప్లై చేయకపోతే డి డిగ్రీ చేసిన వేస్టే డిగ్రీ చేసుకుంటనే అన్నిటింకి అప్లై చేసుకుంటే ఏదో ఒక జాబ్ దొరుకుతది
అవును
మాకు చెప్పేటోళ్ళు లేక చదువుకుంటనే వచ్చిన్నం అప్పుడు అప్లై చేయలేదు చేసినా రండి ఒకటి చేసినా ఒకటి రాసినా ఒకటి రాయలే
అవునా
ఉ ఇప్పుడు ఇబ్బంది అయితుంది బయట చూస్తే ఒక్క జాబ్ లేదు ప్రైవేట్ జాబ్స్
హ్ అవును
మస్తు అసలు కండిషన్ క్రిటికల్గున్నది
అందుకే
తిన్నా
అన్నం తినలేదు
ఎందుకు
ఆకలి కావట్లే ఏ మస్తు ఎండ కొడతాంది మంచి నీల్ తాగుడె అయితాంది ఆకలి అయితేలే పొద్దుగానే కష్ట కష్టంగా తిన్నా
ఆ
ను తిన్నావా
నేను కూడా తిన్లే మధ్యాహ్నం తిన్న చి పొద్దటిలి తిన్న
నేను కూడా పొదుగాల టిఫిన్ చేసినా మా మమ్మీ పప్పు వండిపోయింది తినమన్నదిలే గాని ఇక నాకు తినడానికి అసలు టైం లేదు టైం ఉన్నా కాని తినబుద్ధి అయి
నేను ఇందాక పండు జ్యూస్ తాగిన
హ్మ్మ్
మ్
మా అమ్మని కూడా జ్యూస్ ఏమైన్నా కొనుక్కారమ్మని చెప్దామంటే పైసలు లేవు ఏం లేవ్ మస్త్ ఇబ్బంది అవుతుంది మా ఇంట్లో
అవునా
పండగ చేయాలి పండగ దగ్గర కొస్తాంది పండగ పని చేసుకోవాలే ఏం పని కాలే మీరు స్టార్ట్ చేసింలా పండగ పని
నేన్ ఇయాలే కిచెన్ రూమ్ జదిరిన
ఆ నాకూ ఒకే ఎలా పండగ చేసుకోవాలే పక్క బట్టలని పిండేసుకోవాలి ఇల్లు దులుపుకోవాలి ఏడిదాన్నే ఉంది ఎప్పుడైతుంది ఏమో భయం అవుతుని
ఈ న్యూస్ పేపర్లు ఉంటే మీషోలో పేపర్స్ తీసుకున్నాడు బెటర్ అని చస్తాను స్టిక్కర్లు అతకిస్తే ఏ న్యూస్ పేపర్ వయకున్నా ఇంకా త అడిగు పెట్టి చూడ్చుకుంటే అయిపోతది
మ్మ్ ఇప్పుడు వట్టికైనా మినీ ఉండాలేగానీ
ఇగ మా అమ్మ నా అప్పుడు కొన్న
ఈ వాయిస్ బ్రేక్ అయితాంది
ఇప్పుడు మంచిగానే వస్తోంది. సిగ్నల్ లేదు.
మ్మ్
ఆ
కొనాలన్న మనీ ఉండాలి. దేనికైనా
ఆ
ఏది కొనాలన్న పైసలు కావాలే. కోతులు వచ్చినాయ మీ సైడ్
రాలే ఇయలా రాలే అమ్మ ప్రశాంతంగా ఉంది.
మా సైడ్ వచ్చినాయి ఫుల్ కోతులు వచ్చినాయి. ఇప్పటిదాకా కోతులను కొట్టుకుంటనే ఉన్నా
అవునా
ఏమైంది మీ అక్కకి ఏదో మ్యాచ్ వచ్చిందేమో బెంగళూరు
ఏ ఒకరు మంచోడు ఉంటాడు ఒకరు చెడ్డోడు ఉంటాడు
అవునా ఇంటికి రాలే మరి వాళ్ళు
రాలే
ఎందుకు ఇంటి
రాలే ఇంకా మరి
అవునా చేస్తారా ఈ సంవత్సరం
చేతరటా
అవునా
మ్
ఎందుకు చుట్టాలు ఎవరైనా ఉన్నారా ఇతరా మరి చుట్టాలకి బయటికేనా
తెలవదు మరి నాకది ఎవరు లేరు
ఏందే బయటకి ఇచ్చుడే మంచిదేలే ఎందుకైనా
మ్
వాళ్ళకి ఇస్తే మళ్ళా తిట్లు పడాలి అయ్యక అదొక మాట ఇదొక మాట అంటా ఉంటారు అంత చికాకు
ఆ
మంచోళ్ళు అయితే అయినోళ్లు మంచోళ్ళు అయితే ఏంది లే కానీ వాళ్ళు మైండ్ సెట్ మంచిది కాకపోతే ఇబ్బంది అయితది ఫ్యూచర్లా
అందుకోసమే చూస్తన్న
ఉహు మీ డాడేమంటండు మరి
మనం మంచిగా దొరికితే చూపిస్తా అని చెప్పి మన అ
బయటికే ఇద్దామంటాడా మీ డాడీ కూడా
ఆ
అదే మంచిద్ ఇప్పుడు వాళ్లని అడిగి వాళ్లని అడి ఇ వీళ్ళని అడిగి వాళ్ళతోటు కంట కావాలి వీళ్ళతోటి కంట అవుతారు. వాళ్ళతోటి గొడవ అయితే వీళ్ళతోటి గొడవ అయితే ఎవరు మాట్లాడుకుంట అవుతారు వాళ్ళు చేస్తున్నది కాదు అయింది కాదు పోయింది కాదు మళ్ళా అదో పెద్ద లొల్లి ఎందుకు మంచిగా బయటికి ఇస్త అందరు అందరు మాట్లాడతారు. అందరు చుట్టాలు కలుతారు మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అ ఏదో అయితది వాళ్ళ చేసుకోవాలంటే వాళ్ళే రావాలే అసలుకే మా అమ్మాయి హే దొరకట్లేదు
అవున్ అమ్మాయిల లేరు
మా దాంట్లో కూడా లేరు ఎవరు అసలు ఎవరి దాంట్లో దొరకట్లేదు అమ్మాయిలు తక్కువరు అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు
ఆ
ఉన్న అమ్మాయిలకు కూడా అందరు జాబ్ ఉన్నళ్లే కావాలంటారు
అంతా జాబున్నారే కట్నంలో లక్షలకు లక్షలు అడుగుతారు
అవును గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎందుకమ్మా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఫుల్ పైసలు అడుతారు వాళ్ళకి ఏం లేకున్నా మస్తు పైసలు అడుగుతారు
అది ఇరువై నలపై
ఓ జాబ్క పైస అడుగుతారా ఇంసే మా ఫ్రెడ్ వాళ్ళ చెల్లు ఫోన్ చేసింది అమంటని ఆ అబ్బాయి గటా గవర్నమెంట్ జాబ్ అట్టగా నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయంట ఫోటోలు చూసిారట కనుక్కుడా నలభై ఐదు సంవత్సరాలు అంటే ఏం వద్దని ఆ అబ్బాయిని వద్దనరాట
ఆ హుమ్
ఉమ్ చెప్తాంది
గవర్నమెంట్ జాబ్ అయితే అర్ధ అయ్యపోద్ది గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీయ నలభై ఏండ్ళు ముప్పై ఐదు ఏంలు ఉంటాయని
ఏ మటా అర్థంయిపోతుంది వాళ్లాకి ఎప్పుడు వస్తుంది
గవర్నమెంట్ జాబ్లలకు స ముందుటారు
ఆమ్
గవర్నమెంట్ జాబులకి చదివి చదువు ఉంటారు
ఆ ఇ అలాని చేస్తుకుంటే వాడు ముసలాడేసరికి ఏమో మేము మంచిగా ఎంగేజుకోతుంది
ఆ
సారే లేరా మరి తర్వాత ఫోన్ చేస్తా ఎవరో ఫోన్ చేస్తారు
ఆ సరే